హలో హయ్
బావున్నారా
మ్ బావున్నాం మీరు ఎలా ఉన్నారు
ఆ బావున్నం తిన్నారా
ఆ తినలే ఇగ తింటున్నాం మీరు తిన్నారా
ఆ తిన్నామండి
ఏ
ఎంది టిఫిన టిఫిన్ ఈ రోజు వడ చేసిన
త
హలో
ఆ విన్పిస్తలేదండి సరిగా
ఆ డైలీ టిఫిన్ చేస్తరా
ఆ డైలీ టిఫిన్ చేస్తా మీరేం చేసిరు
ఆ వంకాయ కర్రీ
ఎంది
పప్పు వంకాయ కర్రీ
అవునా
హ
అయినాయ పనులు
ఇంకా కొన్ని ఉన్నాయి ఇప్పుడు తింటున్నాం కదా
అవునవును ఇంకా తిి న్లే
తిన్లే ఇంక తింటన్నా ప్లేట్లో పెట్టుకున్న
అవునా
ఉ
ఇంకా మరి బట్టలు బోలు అవునా
హు
బట్టలు బోలు అయన్నిీ అయినాయా మరి
ఇగ కొన్ని బోర్లు అయిపోయినాయి కడగడం ఇం కొన్ని బట్టలు కూడ అయిపోయినాయి అనుకోండి ఇంకా ఉన్నాయి కొన్ని వెనుక స్నానం చేస్తారు కద
హ స్నానం చేసిరా మీరు మీరు స్నానం చేసి ర్రా
ఏ నేను మార్నింగే చేసినా స్నానము
పూజ చేస్తార
పూజ చేస్త డైలీ చేస్త
అవునా ఓకే అదే ఒక్క ఒక్కరుల్గళ కూడా ఉంటారు కదా అందుకోసం అడుగుతున్నా
ఏంటండి
ఒక్కొక్కరు లగల్డి ఉంటారు కదా అందుకోసం స్నానం చేసినావ లేదా అని అడిగిన
అట్టు అలాగడి నే న్ చేయ
హ ఓకే ఇప్పుడు ఏమండినావు మరి
పప్
హ
అన్నం పప్పు ఆ ఏమంటారు ఇది బెంగన్ కర్రీ వంకాయ కర్రీ
అవుకే జొన్న రొట్టె చేయలే
య ఈరోజు చేయలే మా అత్తమ్మ గారు ఉప్మా ఉప్మా వండింది
అవునా ఓకే ఉప్మా ఎట్న్ టిఫిన్ చేసిందా
అక్క క్యారట్ ఉప్మా ఉప్మా క్యారెట్
ఎంది
ఎంలేదు
మ్ ఇంకా మరి ఉ
తింటున్న మీరేం చేస్తున్నారు
నేనా ఏం లేదు ఇప్పుడే బట్టలు బోలు అయినయి కూసున్నా ఆ
మి బావ ఎగ్జామ్ రాయడానికి ఎళ్ళిండ
ఆ అవును నైటే పోయిండు మ్ ఇప్పుడు ఎళ్తుండట ఎగ్జామ్ హాల్లో ఈ రోజు టిఫిన్ నేను వాడ చేస్ ఆ లేదు మార్నింగ్ లేదు ఆఫ్టర్నూన్ నుంచి లేదు ఆఫ్టర్నూన్ నుండి ఉంది ఆ
సిస్టర్
ఎంది
ఎవరు అని అడుగుతున్నారు
ఆహా
సో చెప్తున నాకు సిస్టర్ అని
వినిపిస్తలేదు సరిగా
కుల్లర్ పెట్టిన్నం సో మీకు వినిపిస్తలేదు
ఆ వినిపిస్తలేదు ఇంకా మరి ఆ వినిపిస్తుంది మీరు ఇంట్లోనే ఉంటారా
ఇంట్లోనే ఉండాము
అ
అన్నం తిని బాగా అన్నం తిని పన్ కుండ బాగ ఏసి లేక
ఎప్పుడు లేస్తారండి
పోద్దున సిక్స్ సిక్స్ థటీ
అట్లా లేస్తారా
మ్ మీరు
నేను ఇగ నేను సెవెన్కి లేస్తున్నా
సెవన్కు లేస్తరా
ఇగ నిన్నటి నుంచి అయితే ఈవినింగ్ యోగా చేయడం అలవాటు చేస్తున్నా ఇగ
చేయండి చేయండి
హ
అలా నెగ్లెట్ చేయకండి యోగా చేయండి ఎక్సర్సైజ్ నేిీక వాకింగ్ వకకింగ్ అన్ని స్టార్ట్ చేయండి మెల్ల మెల్లగా
స్టార్ట్ చేయ్యాలి ఇక మెల్లమెల్లగా చేయాలని నిన్న సాయంత్రం ఏవగా చేసిన ఈ రోజు వాకింగ్ కి పోదాంమంటే ఇంకా నేను ఒకదాని ఏమి వెళ్ళాలి భయం వేస్తదని పోలే వాకింగ్కి మ్ మీరు వెళ్తార వాకింగ్కిి
నేనా వెళ్తా
అవునా ఆ ఎక్కడికి వెళ్తారండి ఎక్కడికి వెళ్తారు వాకింగ్కిి
ఇంట్లో నుంచి గేట్ వరకు గేట్ నుంచి ఇంటి వరకు
అవునా ఎండ లేదా ఎండ కొడత లేదా కుడుతుందా
ఏమ్ చేద్దమిగ
ఆ ఏసీ లేదా మీకు
అయి ఉండవ్ గా
ఎంది
మేము
గరిపు ఉన్నారా ఆ కూలర్ ఇంకా లేదా మరి
ఉందండి నాకి చిన్
కూలర్ ఉందా నీకు ఇచ్చి రు నీకు మ్యారేజ్ అయి్యందా ఏంది
ఛీ
అవునా ఎప్పుడండి
రీసెంట్లి వన్ మంత
వన్మంత్ అయితుందా ఓకే ఇంకేంది మరి పోలే మరి మీ అమ్మల ఇంటికి
మీరు పోతున్నార అదే రేపు మీ అమ్మ వాళ్ళింటికి
ఇక పోతానో లేదో తెలియదు నాకు
అయినయి
ఆ అనే మా తాత ఉన్నాడు కదా అయితే మా సార్ని నేనేమంటున్నా అంటే ఆ సండే రోజు పొద్దున పోయి తాతాని దింపి తర్వాత వచ్చేయని అంటున్నా నేను ఆ ఏమయిత దో ఏమయితదో అండి నేను మీ రోజు న నవమి రోజు పోదామనుకుంటున్నా ఆ
పోయి అటే ఉండొచ్ కద రే
ఏ అటే ఉంటే నాకు వాకింగ్ ఇవ కాదు కదా అండి
ఆడ వాకింగ్ చేయడానికి మస్తు ప్లేస్ ఉంది
లే ఆడపోతే ఇక ముచ్చట్లకే సరిపోతాం మనం ఆ
మీ గుండు బాస్ వచ్చిందండి
మా్ గుండు బాస్ ఈరోజు వస్తుండు మ్ మీరెప్పుడు పోతున్నారు
ఏ పోలె
ఎంది ఎంది ఎవరు
అన్నయ్య గారు
మా అన్నయ్య అటే ఉన్నాడు హైదరాబాద్ లోనే ఉన్నాడు ఈ రోజు వస్తాడట నైట్
హాస్పిటల్ల్ వెళ్లిందటనా
ఏమో అండి నాకు తెలియదు నిన్న వెళ్ళండేమో ఫోన్ చేస్తా నేను హుమ్
ఇంకేంటి మరి
ఏం లేదు మీరెప్పుడు వెళ్తుారు మీ అమ్మల ఇంటికి
వెళ్తా ఇంక మీ రేపంటే మీతో పాటు వస్తా
ఎంది
మీరు రేపు వెళ్తే మీతో పాటు వస్తా
అవునా ఆ ఓకే చూద్దాం నేను ఫోన్ చేస్తా రేపు ఉ ఇంకేంది మరి
ఇంకేంటి
తిన్లే మరి మీరు తింటున్నార
తినుకుంటేనే మీతో మాట్లాడుతున్నా
తినుకుంటేనే మాట్లాడుతున్నరా మీరు టిఫిన్ చెయ్యారా పొద్దున ఎంది
మేము గరీబున్నాం కదా మా దగ్గర ఏం లేవు
అంటే గరిబ్ వాల్లు ఉంటే టిఫిన్ చేయరా పొద్దునా
మేమ్ చెయ్యం
వినిపిస్తర్లేదు
మిక్సీ లేదు
ఆ మిక్సి లేదా ఇంకా మరి గ్యాస్ ఉందా
ఏంది
గ్యాస్ ఉందా లేకపోతే పొయ్యి మీద చేస్తారా
మాక్ గ్యాస్ లేదండి పోయ్యి మీద కట్టే పొయ్యి మీదనె చేస్
కట్టల్ పోయ్యి మీదనె చేస్తారా
ఆ
ఆాహ ఓకే పొద్దున సాా యం అవున ఆ ఇంక మరి నీ కూలర్ ఇచ్చారు కదా అది అమ్మీ గ్యాస్ కొనొచ్చు కదా నీకెట్లానో పెళ్ళైంది నీ ఆ
ఇంగ డాడీకి చూడారా
అవునా
కొంటాదిగా మెల్ల మెల్లగా